హలో ఏం చేస్తున్నావుమే
నేను అనామిక స్టోరీస్ వింటా ఉండా
ఎప్పుడు అనామిక బలే వింటావే
మే అనామీకు అసలు మనకి స్ఫూర్తి తెలుసా
ఏ స్ఫూర్తి
ఈ రోజు కష్టాల్లో ఉన్నారా ఈ రోజు నైట్ కి ఒక ఐడియా వేసిది బిజినెస్ కి రేపు మార్నింగ్ స్టార్ట్ చేసిద్ది ఎల్లుండి మార్నింగ్ అంతా ఫుల్ సక్సెస్ అయిపోయిద్ది ఫుల్ డబ్బులు వచ్చి కొత్తిల్లు కట్టు కొనేస్త రెండు రోజుల్లోనే జీవితం అంటే పోరాటం అన్నట్టు చేసిద్ ఆ పిల్లద తెలుసా ఆ అందుకని మో వేషన్ కోసం అనమీకు అని చస్తాం
ఎక్కడున్నావు నువ్వు
గాలి బలే వస్తుంది
అవును గాలి బాగా వస్తుందింటది ఇప్పుడు బయట హ్మ్
అ
నేను రూమ్ లో కూర్చోనున్న
ఏం జేస్తున్నావు
ఆ రాయాలిగా రేపు మాకు లాబ్ ఉందిగా
ఓ షట్ డామిడ్
ఉమ్
రాయి మళ్ళ నీ అప్పుడే రాపిస్తాంది గదా
ఏంది అప్పుడే రాపిస్తుంది
అంటే మేము సప్లీలకి యెళ్ళు ఉన్నాం గదా అప్పుడు రాసిన ఎక్స్ పరమెంట్ లు మమ్మల్ని రాయమని ఇచ్చింది ఈ రోజు ఏం జెప్పలే
ఆ
ఈ రోజు లాబ్ అంతా అయ్యె రాసుకుంటా గూర్చున్నాం రాసినోళ్ళ దగ్గర నోట్స్లు తీసుకొని నోట్స్ లేపోతే ఫోన్ లో చూసి రాయమంటంది
థర్టీ వన్లే అయితే సరిపోయింది
చూసి రాసిన తర్వాత మీరు ఎంత వరకు రాసారో వచ్చి కరెక్షన్ చేపిచ్చు కోండని కరెక్షన్ చే చేస్తుంది
అవునా
అది నెక్స్ట్ వీక్ ఆరెంజ్స్ తెమ్మనింది మాకు
అబ్బో ఎందుకంట
ఎక్స్పెరిమెంట్స్ కి
ఎవరు దెస్తర్ డెస్కాలర్స్ దెస్తర్లే
కాలర్సే చెప్పింది అమ్మాయిలకేమో అది అబ్బాయిలకేమో షీ కాయ దెమ్మనింది
అంటే
షీకాకాయ్ షాంపూ దెలీదా అది మంచిది జట్టీకి
అవునా
ఆ షకాకాయి వ్యాపాకు దెమ్మ తాలైదు మీరు ఇప్పుడు దాకానింది
ఉమ్ ఏనించి దేవాలంట
ఈడ సెట్టుందిగా
అవునా
ఆ యెనకాల చెట్టు ఉంది యాప చెట్టు అమ్మాయిలు కదా అందలేదు విజా గదా అని అబ్బాయిలకు జెప్పింది ఒక చెట్టు కాదు రెండు మూడు చెట్ల దాకా ఉన్నాయి
హుహూ
అమ్మాయిలకు అందలేదంటా
వాళ్ళ దెస్తరా వాళ్ళు అసలు దెరుగా
చెప్పింది వాళ్ళు దేలే ఒకళ్ళు గూడా
ఉమ్
ఉమ్ హు ఏమంటే వాళ్ళు ఇంకా ఆప్రానులు ఇన్ షర్ట్లు అని చెప్పించుకుంటానే ఉంటారు ఇంకా ఈ ఏడ జేసేది వాళ్ళు హలో
ఉమ్
ఫోటో కోసం అన్ని జెప్పించి ఆడబెట్టి ఫోటో తీసి మళ్ళీ అడబెట్టింది
ఉమ్
పొద్దున ఏం జేయలే ల్యాబ్ లో ఖాళీగానే ఆ ఎక్స్పరమెంట్లు రాసుకొని ఖాళీ గా కూర్చున్నా
మంచి పని గదా మీకు మాత్రం బాగా వదులు తారు మమ్మలని పిప్పి జేస్తది
కాదు బ్రేక్ బ్రేక్ వరకు నిల్చుకోండి తర్వాత కూర్చోండి అని జెప్పింది మేముండి మేడం మీరొక్కళ్ళే ఏంది మేడం అని అంటే ప్రతి ల్యాబ్లో నీకు నించోట్లేదా అనింది లేదు మేడం అందరు కూర్చోబెడతారు ఆఖర్ కళ్యాణ్ మేడం కూడా కూర్చోబెట్టింది మీరు ఒక్కరే మేడం స్ట్రిక్ట్ గా ఉండేదనింది అని చెప్తాను అవునా అని సరే కూర్చోండి అయితేను కూర్చోబెట్టింది
ఉ హు
ఉ
మీతో బాగుంటే మమ్మాల్ని అయితే చించేసిద్దే ఆ అద్తే ఇద్దైతంటది దబ్బా ఉ
వచ్చే ముగ్గురు మా బ్యాచ్ లోనే కదా
నిజమే నిజమే అది మాత్రం
ఇదమ్మ పాయింట్
నిజంగా అదే ఆ మా బ్యాచ్ లో ఒక్కరు లేరు చ్చ మా బ్యాచ్లోనే బాగుండు
ముగ్గురు మా బ్యాచ్చే మాది మల్ల
ఆ నిజమే
వా వాళ్ళ ముగ్గుర్నే మ మళ్ళీ షేక్ వాళ్ళ పేర్లు చెప్పేది ఉకే వాళ్ళ కామెడీ అసలు వాళ్ళని తిట్టేది కామెడీగా తిట్టేది
ఆ హ వాళ్ళు నవ్వుతనే ఉంట్రు
అవును అవును ఔతాది ఇట్టదింకా అవ సీరియస్ గా తీసుకుంటారు
ఉ
నౌవుతాదిట్టా ఇప్పుడు నిన్న నౌవుతాదిట్టా అ ను సీరియస్ గా తీసుకోగదా అంతే ఊ
మాకెందుకైతే అసలు ఎంత సీరియస్ తీసుకుంటుది తెలుసా ఎంద్రస్వామి అనిపించిది నాకే
ఎందుకంట వాలా
మా రా మా ల్యాబ్ లో వాళ్ళు నచ్చినట్లేరు
అవును మీలాబ్లా అంత ఎవరితో మాట్లాడదు మేడం అవును కదా బాగా ఆలోచించి మీ లాబ్లేవరితో మాట్లాడదు
ఎవరితో మాట్లాడదాని నేను చెప్పేది కదా
మా ఫ్యామిలీలో అందరూ మాకు కావసిన
ఆ మేడం గనుంటే ఎవరు రాఘమణి మేడము మోక్ష
ఆ అవునవును అయినా అసలు ల్యాబ్ కి వస్తారా వస్తున్నారా
ఆ ఇప్పుడు ఎప్పుడు బ్రేక్ దాకా వచ్చేది ముందే వెళ్ళిపోతు ప్రిన్సిపల్ హాజరై దాకా ఉండేది ఆయన పంపించి రిజిస్ట్రేర్ దాని తప్పిపోయేది ఏదో ఒకటి సాగు చెప్పి
అంతే ఏదో ఒక సాగు చెప్పేది వెళ్ళిపోయేది ఇంక రారు అసలు వాళ్ళది మంచీ పని
వంట చేసింది ఈరోజు నా నే
మనకదిక్ ఒక భయం ఆ భయం అనేది ఒకటి ఉంద మనకి మరిమరి
తిడతారు అన్ని ఆలోచిస్తాం మనం
ఏం చేయలేము
మీకు రేపు ఏం లేవు
మాకు రేపు కాలేజ్
ఇక ఏముందిలే అది కూడా ఒక రకంగా జరిగింది
డొల్ల ఆయన ఏం చెప్పడమే ఏంటి అసలు ఆయన ల్యాబ్ లో చూపిస్తానంటాడు అసలు ఏం చెప్పదు ల్యాబ్ లో తిన్న కలి కూర్చోనుంటడు, నిజమేగదా. ముందము పెద్దపోజు ఏ బిల్డప్ ఇస్తాడు. ల్యాబ్ లో జుస్కుంటా అంటాడు. అడంతట్ డోల్ల అడేమ్ ఉండదు.
అందుకే నేన్ అన్నది గుడా, ఇడేమ్ ఉండదులే.
ఉమ్. బి పీ పీ కే ల్యాబ్ లో, ఎక్స్పరిమెంట్లు రాసాము.
అవునా, ఈ రోజు, నిన్ ఎప్పుడు.
మన్, ఆ మండే.
ఆమె రోజు అలిగిందన్ట్నే.
ఆ మీలే, ఓహో మీరు లేరు కదా అలిగి ఎళ్ళిపోయింది. చదివారా అనింది, ఏం సమాధానం జేప్లా. మీక్ ఎన్ని రోజులు చెప్తున్నాను, నేను చెప్పడ్ చదివారా అంటే, మీరు చదవలేదు అని అనడం. మీర్ సహస్ర నేన్ ఇచ్చిన వర్క్ చేస్తారా లేదా అని, అడిగింది. ఏం జేప్పాల అందరుస్ సైలెంట్ గా ఉన్నాం. చూసి, చూసి, చూసి చూసి నేన్ ఇక రాన్లే మీ క్లాస్ కి ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ సార్కి జేప్పేస్తాను, వేరే వాళ్ళని అలోట్ చేస్తారని చెప్పి ఎళ్ళిపోయింది. ఉమ్మ్.
హుమ్మ్.
కొండబోయిన్టాను.
నిజమే. ఉమ్మ్.
మీ పక్కన, మీ పక్క రూమ్ అమ్మాయి ఏందీ ఆమె బర్రె గొంతు ఎసుకోని అరుస్తుంది. ఇడకి ఇనిపిస్తుందే.
మా పక్క రూమ్ అమ్మీ, అవునా.
బ్రిడ్జ్ మీద కూర్చుంటే, బ్రిడ్జ్ మీదకి ఇనిపిస్తుంది.
బయట్ మాట్లాడుతుంది, బయట మాట్లాడుతుంది.
అదే ఏం గొంతురా, సామి అదే. బ్రిడ్జ్ మీదకి తినిపిస్తుందన్టే, అంత నుంచి ఇంత దూరం ఇనిపిస్త్ తుందా, ఓ అమ్మ. ఆ గొంతేసుకోని అబ్బో, కష్టమే అయితే సర్వైవ్ అవ్వడం. తిన్నావా.
ఉమ్.
తిన్నావా.
తిన్నా, నువ్వు?
నిజం జెప్పలే నువ్వు రాసుకుంటా, మాట్లాడ్తన్నావ్ గదా.
ఉమ్.
వాటర్.
అటు రెండు పన్లు అయిపోతాయి. లే అసలు ఏంటని ఇదే స్టార్ట్.
ఆ వాళ్ళేన్నీ రాసారా.
ఎన్ని రాస్తున్నార్, ఐదో ఎన్నో రాస్తున్నారు.
అయిదా, అయిదే. నోడ్స్ లో ఎనిమిది ఉండాలంట పక్కా. రికార్డులు మాత్రం అన్ని ఉండాలంట. నెక్స్ట్ వీక్ రికార్డు దేమ్మనింది.
ఉమ్ ఏడ్నుంచి దేవాలంట.
ఆ నెక్స్ట్ అవాలంటే తెచ్చుకోవాలి, రాశారు అందరు సగం మంది.
ఉమ్ నా. చూడాలా.
బేకారుగా. బాయ్స్ ని గుడా, మీర్ రికార్డు తెచ్చుకుంటే గదా. రాయాలి అన్నాడు, అన్నది.
వాళ్ళు వాళ్ళది, మీర్ దేచ్చుకున్నారా.
నా కాడ అసలే గొడ్డల లేదు
ఆ దగ్గర కూడా ఉంది లేదు మే
మీ దగ్గర కూడా లేదా
ఆహా
తెచ్చి ఇచ్చే వాళ్ళు ఎవరున్నారో అని ఆలోచిస్తుంటది వాళ్ళు ఎవరూ లేరే ఏ ఏంది అక్క ఆ అడ్రస్ ఏసుకునేదాకా అక్కకు నిద్ర పెట్టట ఆది ఎసుకొని పడుకోమను ఇప్పుడు
యూ రేపు ఎసుకోవాలి అట్లే
యాడకి పోతుంది
ఉరికే
ఒరే ఒరే ఒరేయ్ ఏదన్నా నేనైతే ఏదన్నా అకేషన్ లేకపోతే కాలేజ్ కో సండే నట్ట వేసుకునే దాన్ని ఇత ఊరికే వేసుకునేదాని కాదు కొత్
ఉహూ
ఆ
ఆమెకి ఆమె దృష్టిలో రేపు ఆ అకేషన్ నే పేద్ద అకేషన్ నే
డ్రెస్ వేసుకుంటుంది కాబట్టి
ఉ
సరే లే అక్క సాలసలే ఏమో అంటే కొంతమందికి కొ కొత్త డ్రెస్ వేసుకునే దాకా ఆగదు
ఆ
నాక అలా కాదు సండే అయినా వేసుకుంటా లేదా కాలేజీలకైనా వేసుకు
శృతి లే
అవునా
ఆ ఆ
ఏందంటే ఎవరిని అడుగుతుందే
ఊర్కే తమాషాకి
అదే మామూలుగా
అంటే కొంతమంది కొత్త డ్రెస్సులు వేస్ కుంటే షుగర్ ఆగదు వేసుకునే దాకా కొంతమంది నార్మల్గానే ఉంటా అట్లాగా ఆమె కొత్తడ్రెస్ చూస్తే వేసుకోవాలనిపించింది ఉ
నేనంటే ఎప్పుడో మిషన్ కాడ క్లాత్ ఇచ్చానంట కుట్టమని నాకు గుర్తుకులేదు ఆ మిషన్ ఆమె మా అమ్మకు ఫోన్ చేసింది నట ఏంది ఇచ్చింది ఆది కూడ ఈ లేదు డ్రెస్ అని నేను షాక్ అయిపోయా
నా గు
సరే అయితే ఇది మళ్ళా కంటిన్యూ చేద్దాం లే బాయ్ టైం అయిపోంది
ఏంది అంత లేకీ టైం అయిపోయిందా
ఆ నాతో మాట్లాడితే అట్లా ఉంటది మరి నాతో మాట్లాడితే అట్లుంటది మరి బై
చూళ్ళ నేను